హలో
హాయ్ అండి
హాయ్
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు బట్టలు వాష్ చేస్తున్నాం
బట్టలు వాష్
అవును
ఎందుకు చేస్తలేవ్ మరి
ఏంటి
ఎన్ని జతలు ఉతుకుతున్నారు మీరు
వాయిస్ అర్థం కావట్లేదండి
ఎన్ని జతలు ఉతుకుతున్నారండి మీరు
కౌంట్ లేదు మీరు ఏం చేస్తున్నారు
నేను ఖాళీగా కూర్చున్నా అండి డ్యూటీకి వచ్చాను ఇప్పుడే
ఆహా
డ్యూటీ లో ఉన్నాను ఆ తిన్నా ఇప్పుడే తిన్నాను అండి అ ఏం తిన్నానంటే బోండాలు తిన్నాను బొండాలు తిన్నాను
ఉహు
హమ్ నాలుగు బోండా తిన్నాను బాగున్నాయి బొండాలు ఇక్కడ ఫేమస్ అది
అ
మా దగ్గర ఏం బాగా దగ్గుతున్నారు మీరు ఎందుకు దగ్గుతున్నారండి ఎందుకు దగ్గుతున్నారు కోల్డ్ చేసిందా ఎప్పటినుంచి ఎప్పటినుంచి
త్రీ డేస్ నుంచి
మీరు ఫస్ట్ నా వాయిస్ వినండి తర్వాత మాట్లాడండి అంతలేగానే మాట్లాడకుండా చెప్పండి హలో అండి హలో హలో హలో అనొద్దు అట్లా
ఇవాళ స్పెషల్ ఏం చేసారు?
అర్థం అవలేదు.
ఇవాళ స్పెషల్ ఏం చేసారు కర్రీ.
ఇవాళ స్పెషల్ ఏమి చేయలేదు ఇంకా. ఇవాళ ఏమో టిఫిన్ చేసాం. బయట డబ్బులు పెట్టి. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు. చూసావా గుల్లంకులు చెప్
ఆఫ్టర్నూన్ ఏం కర్రీ చేస్తారు?
ఏదో కర్రీ చేస్తాంలే. వాషింగ్ మిషిన్ లో బట్టలు అయినాయా అవ్వలేదా ఇంతకీ
లేదండి అవ్వలేదు.
ఎందుకు? వాషింగ్ మిషిన్లో వేసినారా, ఉతికారా మీరు.
కొన్ని వాస్ చేస్తున్నాను. కొన్ని వేసాను.
కొన్ని వాషి వాష్ చేస్తారు కొన్ని ఏమో వాషింగ్ మిషిన్ లో వేస్తారా? ఎందుకండి అలాగా?
అంతే
అంతే అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటది కదా?
ఏం లేదు ఇంకా చెప్పండి.
నేను మాట్లాడుతున్నా కదండి దాని సమాధనం చెప్పండి ఏదైనా ఉంటే మళ్ళీ ఇంకా ఇంకా కొత్త టా క్స్ ఎందుకు
కొత్త టాపిక్ ఎందుకంటే నేను అన్ని బట్టలు వాష్ చేయలేను
అదే ఎందుకు దానికి ఒక రీజన్ ఉంటాయి కదా ఎందుక్ వాచ్ చేయలేరు ఏమేంది దాని వల్ల ప్రాబ్లం ఏంటి
కొన్ని వేసా వాషింగ్ మిషిన్ కి కొన్ని వాష్ చేసుకు
అవునా మీ అమ్మ వాళ్ళు ఎవరులేరా
లేరు మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళారు
అవునా ఏం తిన్నారు మీరు
నేనేం తినలేదు
ఎందుకు ఇవాళ తినకుండా ఉన్నారు అలాగా
ఇనలనిపించించలేదు
మీకు అసలకి హెల్త్ బాలేదని చెప్పారు కదా ఇందాక దగ్గుతున్నారు ఏమని తినాలి కదా కదా మనిషికి ఓపిక రావాలంటే నేను తినాలి
ఆఫ్టర్నూన్ తింటాను
అవునా ఏం చేశారు స్పెషల్ ఆఫ్టర్నూన్ కి
ఇంకా ఏం చేయలేదు చెయ్యాలి
ఇవాళ ఏదో పండగ ఉందంటే కదా ఏం పండగ అది
మోహరం
మొహరం అంటే ముస్లిం పండగ కదా అది
అవును మీర్ ముస్లింసా
మేము ముస్లిమ్స్ కాదండి మేము హిందువులం కానీ నేను ముస్లిం అబ్బాయిలాగా ఉంటను అంటారు అందరూ నేను హిందువుని కానీ ముస్లిం అబ్బాయి లాగా ఉంటానంట నేను అందరుూ అంటారు మా ఫ్రెండ్స్ కొందరు
ఉహు
ఉమ్ ఇంకే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ముస్లిమ్స్ లో
ముస్లిం వాళ్ళు
మీకేవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా
ఉన్నారు
మ్మ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ముస్లిమ్స్ లో ఏంది స్పెషల్ పండగ అంటే బాగా పెద్ద పండగ అంటే ఉంటది కదా నేన్ ఎంపడుగది
రంజన్
రంజానా మీర ఎప్పుడైనా వాళ్ళ ఇల్లాకీ వెళ్ళారా మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇళ్ళకేర్లారా ఎందుకు మీ ఫ్రెండ్స్ ఉన్నారూ కదా
ఫ్రెండ్స్ అంటే మా కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు మా ఊర్లో లేరు
కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారా
అవును
ఉహు ఏం చదివారు మీరు మీరేం చదువుకున్నారు
చెప్పండి
మీరు ఏమి చదువుకున్నారు
నేనా డిగ్రీ చేశానండి
అవున మరి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా ఖాళీగ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు
నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇంట్లో ఉన్న
ఓహో పెళ్లి చేసుకుంటే ఎట్లా మా ఆయన చేస్తారు నాకేం అవసరమని. అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో జేరి కదా? అందరూ మీకులా అనుకుంటే, దేశం పరిస్థితి ఏందండి? దేశం ఎలా ముందుకు పోద్ది.
అంతే
అంతేనా అది అది సృష్టి ధర్మమా
మ్ హు
ఇంకా చెప్పండి ఏం సంగతులు.
చెప్పాలి
హ్మ్ మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా ఈ మధ్యలో? ఈ మధ్యలో ఎక్కడికైనా వెళ్ళారా మీరు? హలో! హలో! హలో! హలో! హలో! హలో! హలో! హలో!